గుడ్ ఈవనింగ్ అండి హయ్ ఏం చేస్తున్నారు
అందరూ భోజనం చేసినార
చేసామండి ఇప్పుడే ఇంకా పని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం సాయంత్రం పని
అవునండి ఏం తిన్నారండి మరి లంచ్లో
ఏం లేదండి ఈరోజు ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్స్ తో పులుసు పులుసు చేసాము
అవునా అండి
ఆ మీరేం తిన్నారండి కాలేజ్ లో
మేము ఆ అండి ఇవాళ మాది ఆలు ఆలు కర్రీ ఇంకా రైస్ అండి
ఆహా ఏమైనా సాంబార్ లా చేస్తారా అండి ప్రతి రోజు
చేస్తనండి
ఉహూ
సాంబారు చేస్తారు ని బాక్స్ లో తీసుకోపోలేము కాబట్టి తీసుకోపోనండి ఇక్కడ నైట్ పెడతారు మళ్ళీ
ఆహా అంటే ఇప్పుడు కాలేజ్ వేరు హాస్టల్ వేరా అవునా
ఏడి
ఇంకా ఈ యాప్ లోంచి ఫ్రెండ్స్ ఉన్నారా అండి మీకు ఇంకా
అ ఎవరు తెలివదండి పెద్దగా
ఉహూ మరి ఎలా చేస్తున్నారు అయిపోతున్నాయా కాల్స్
అయిపోతన్నాయి అండి బాగానే జరుగుతుంది తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ ఉంది అట్లా కొంచెం తను కూడా సహాయం చేస్తుంది అట్లా
అవునా
ఇంకా అండి మీ ఇంట్లో అందరు వర్క్ వెళ్ళారా అండి
ఆ వెళ్లారండి అందరు ఎవరి వర్క్ లో వాళ్ళు వెళ్ళారు చ్ మేము ఇప్పుడే సినిమా చూసాము గంగ
అవునా అండి మీకేము మూవీ చూస్తారా అండి ఎక్కువ.
ఆ చూస్తామండి
అవునా అండి
ఉ మూవీసే చూస్తాము ఇంటి పైన్ మా ఇంటి పక్కన వాళ్ళది ఫంక్షన్ ఉంటే అప్పలు చేస్తుంటే అక్కడికి వెళ్ళొచ్చాను.
మీకు ఫేవరెట్ అప్పాలు ఏంటండి మీరు ఎక్కువ ఏమ్ తింటారు.
నాకు అరిసె ఇష్టం అరిసలు
అవునా అండి ఎక్కువ స్వీటే తింటారా అండి.
స్వీటే అట్లేమ్ లేదు స్వీట్ అనేసి కాదు కాకపోతే అరిసా బాగుంటది అనేది ఒకటి ఉన్ ఉంటది ఇష్టం అది బెల్లంతో చేస్త్
ఉ తెలుసండి మామ్మీ వాళ్ళు కూడా చేస్తారు పండగలకి.
ఉ
ఇంట్లో ఏమైన్నా ఫంక్షన్లు ఉంటే కార్యక్రమలు ఉంటే
కరా అరసపైన
లేదండి నార్మల్గానే చేస్తారండి
అట్లానే మాకు అరస్ ఆ కొంచెం పైన ఇట్లా ఆ చేసేటప్పుడు వేస్తారు చల్లు తరు
కష్టం కదండి చేయడం తయారీ విధాన్
బాగుంటదండి అట్లా నువ్వులుతో తరత్త
ఇంకా అండి మరి మీరేం చేస్తున్నారు
ఏమ్ లే అండి ఇప్పుడే అక్కడికి అక్కడ నుండి వెళ్ళి వచ్చాను, ఊర్లో మీటింగ్ పెట్టిరు గ్రామస్ రభ అనేసి
అవునా అండి
ఇక్కడికి ప్రు ప్రజలందరూ వెళ్ళొచ్చు మన ఇష్టం, అయితే మా ఇంటి పక్కన అయితే వెళ్ళాను.
ఎమ్ చెప్తారండి దేని గురించి సంభాషణ మరి.
సంభాషణ అంటే ఇప్పుడేమన్నా కొత్త పనులు ఏదైనా వచ్చిందనుకో ఇప్పుడు మైళా సంఘం లో లో ఉన్న వాళ్ళకి ఒక ఆ అది కావాలంట మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి ఇల్లులాగ కావాలంట. భవనం ఉ మై ఇలా భవనం కావాలంట దాని కోసం ప్లేస్ చూపిస్తే కడతాము అని చెప్తున్నారు.
ము
మీటింగ్ ఇప్పుడు నెల నెలా మీటింగ్లు జరిగినప్పుడు.
ఆ నేన్ అవునండి మీ సైడ్ కూడా జరుగుతాయా నెల నెల మీటింగ్లు.
ఏదో చిన్నప్పుడు మమ్మీతో ఒకసారి వెళ్ళినండి అట్లా గుర్త్ తుంది ఇప్పుడైతే అవి ఏమి లేవు మరి
అవునా మా సైడ్ ప్రతి నెల తొమ్మిదో తారీఖ్ మీటింగ్ ఉంటది ఆ రోజు కంపల్సర్ ఈ యునిఫామ్ సారీస్ కట్టుకొని వెళ్ళాలి, అక్కడ మనం డబ్బులు ఎత్తుకునే ఈ కట్టేటి మిత్తిలు అవన్నీ కౌంట్ లెక్క చేస్తారు. ఉమ్ ఎప్పుడవి ఎప్పుడు క్లియర్ చేయాలి కట్టాలి.
ఉహు వాటిని ఏమో అంటారు కదండి
ఆ చిట్టి పొదుపు
ఉహు మమ్మీ అందులో లేదనుకుంటాండి. కాలనీ లో మాత్రం జరుగుతయి. ఫస్ట్ మీటింగ్స్ అయితుండగనీ, ఇప్పుడు ఏం పెట్టుకుంటలేరందుకే ఇది జస్ట్
ఊహు అయితే కొందరు ఇట్ల మహిళలు ఉంటరు. ఆ అదే కొందరు మహిళలు ఉంటరు, కొందరు ఏమో ఎవరి వీధికి వెళ్ళే, ఎవరు వాడకి వాళ్ళే లె అన్నట్టు అట్లుంటరు కొందరు.
అవునండి, ఎక్కువగా అందరు ఒక దగ్గరనే. సమూహం అయి జేసుకుంటరు వాళ్లని.
ఆ అవునండి.
మీ దగ్గర కూడా అంతేనా అండి?
ఆ అంతే అండి ఇంగ అందరం ఒకే దగ్గర ఊర్లో ఉన్న ప్రతి, ఆ ఇప్పుడు నలభై బై గ్రూపులు ఉన్నయండి మా ఊర్లో. ఆ దాంట్లోంచి ఒక గ్రూప్ కి ఇద్దరు వస్తరు.
మీరేమైనా లీడర్ ఉన్నారా అండి అందులో మరి?
ఆ ఉన్నానండి సెకండ్ లీడర్ గా ఉన్నాను ప్రస్తుతం. రీసెంట్ గనే స్టార్ట్ చేసాం మేము గ్రూపు, ఫ్రెండ్స్ అందరం
అవున అండి.
ఉమ్ ఆ మొన్న రీసెంట్ గా ఒకటి పార్టీ లాగ గుడ చేసుకున్నాము, థర్టీ ఫస్ట్ కి అదే జనవరి ఫస్ట్ కి అందరం ఇంట్లోనే ఒక్కొ క్కరం ఒక్కొక్క ఐటం చేసుకొని ఎళ్ళాము. ఉమ్ మంచిగా ఒకరి బాయి దగ్గర మంచిగ ఉంటది, ఆ మంచిగా రేకుల షెడ్ ఉంటది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని ఎళ్ళాము, అక్కడ తిని పిల్లలతో ఎంజాయ్ చేసి వచ్చాము.
అ బాగా జరిగిందా అండి మరి.
బాగా జరిగింది. డ్యాన్స్లు వేసుకున్నాము అసలు మస్తు అనిపించింది అసలు అట్ల. ఎందుకంటే అది స్పెషల్ డే కదా ఆ రోజు కొంచెం.
ఉమెన్స్ డే రోజు ఏం చేయలేదా అండి మరి?
ఉమెన్స్ డే రోజు అంటే మీటింగ్ ఉండే అదే మహిళలది మీటింగ్ పెట్టిర్రు కేక్స్ కట్ చేసిర్రు. రు కొంచం సన్మానం లాగా చేసిర్రు అందరికి.
అవునండి లీడర్ లీడర్స్కి చేస్తరు కదండి సన్మానం.
ఇంగా లీడర్స్ అని కాదండి ఇంగా అందరు వుమెన్స్ కదా, ఒకరికి చేసి ఒకరికి లీడర్స్. అట్లా ఏం లేదు, అందరికి చేసిర్రు.
అవునా అండి, ఎలా జరిగింది మరి అండి, ఆ రోజు ప్రోగ్రామ్ అంతా.
బాగా జరిగింది, మంచిగా స్వీట్స్ తెచ్చిర్రు, కేక్స్ కట్ చేసిర్రు, మందరి అందరికి సాల్ సాల్వాల్ కప్పిర్రూ, ఆ ఫ్లవర్స్ ఇచ్చిర్రు, నెక్స్ట్ గాజులు గుడ తీసుకొచ్చిర్రు అందరికి.
అవునా అండి.
ఉమ్ అందరూ మంచిగా ఆరోగ్యంగా అట్లా ఉండాలి అది ఇది అని ఇంగ మాట్లాడారు, మంచిగా అనిపించింది.
అవునండి
ఇంకా మీరేం చేస్తారండి, ఇలాంటివి ఏం తెలిదా అండి మీ సైడు?
పెద్దగా మమ్మీ డ్యూటీ ఉందండి అంగన్వాడీ టీచర్ అన్నమాట. ఇగ మమ్మీ డ్యూటీ డ్యూటీ పనుల్లోనే ఉంటది ఎక్కువ, బయటికి వెళ్ళడం పోవడం ఏం చేయదు. మమ్మీ పొద్దున్న నైన్ కెళ్తే వచ్చేసరికి ఫోర్ అయితది
అవునా
మాది ఊరే గనీ మమ్మీ వర్క్ చేసేది కొంచెం పల్లేటూరండి అక్కడ నుండి రానీకి లేదు అక్కడ చిన్న పిల్లలుంటరు
అవునవును పిల్లల్ని మంచిగ చూసుకోవాలి
ఉమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ జనవరి ట్వంటి సిక్స్ మంచిగ జరుగుతదండి ఫుళ్ళు మంది చిన్నపిల్లలుంటరు
ఉమ్ ఇప్పుడేమేం పెడతరంట అండి గవర్నమ్ అది అంగన్వాడీలో ఏమేం పెడతరంట అస్లే పిల్లలకి
ఇప్పుడు మిల్లెట్స్ పల్లి పట్టి అవి ఇస్తున్నరండి పిల్లలక్
అహ్ అవునా ఇప్పుడు మీది ఆన్ తెలంగాణ కిందకే వస్తదా అండి మీది
అవునండి
ఉమ్ హు, మా సై మా ఊర్లో ఏమివ్వట్లే గదండి, అట్లా పల్లి పట్టి అట్లెమిఫ్ఫట్లే ఇవ్వట్లే ఓన్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో రాగి జవా అవి ఇవి పోస్తున్నరు
ఆహా పల్లి పట్టి అంటే పదహ పదిహేను సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకీ ఆ పిల్లలకి ఇస్తారండి మీ గవిచ్చి చిన్న పిల్లలకి మరి ఎగ్స్ అవిస్తున్నరో లేదో అంతగ తెలవదండి నేనెప్ ఎప్పుడైనా మమ్మీతో కలిసి ఎప్పుడైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ కి ఎళ్తా ఆ రోజు మమ్మీ చిన్నపిల్లలకి పలకలు వాటర్ బాటిల్, బ్యాట్, బాలు అట్లాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తరు వాళ్ళ కోసం అటుకులు, అటుకులు జేస్తది చాక్లెట్స్ మల్ల
మీ ఓన్ మీ మ ఓన్లీ మమ్మీ సొంతంగానే ఇస్తద అండి పలకలు గిట్లా
ఆ ఇ ఇవ్వచ్చండి ఎట్లయినా ఇసుకో ఇయచ్చు అట్ల చిన్న చిన్నయ్ సెలబ్రేట్ జేస్తరు పిల్లలకు గేమ్స్ పెట్ పిల్లలకు వాళ్ళు మంచిగ ఆ రోజు వాళ్ళు రావాలంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇట్ల అప్పుడప్పుడన్నీ ఇస్తరు మంచిగ జరుగు
అదే చిన్నపిల్లలకు అలవాటు గావాలంటే ఏదోక్ కటి ఇవ్వాలి
ఆహ నా వీటి కోసమని అప్పుడప్పుడు నేనెళ్తా అండి మమ్మీతోని ఈ మహిళా సంఘం నేన్ చిన్నగున్నప్ ప్పుడు అంటే సిక్స్త్, సెవెంత్ క్లాస్ లో ఎళ్లేదండి ఇప్పుడు అంత పెద్దగా వాటి ఏం మహిళా సంఘాలు మీటింగ్స్ పెడతలేదండి మీ ఊర్లో ఉన్నట్టు మా ఊర్లో పెట్టలేదు ఎవరి డ్యూటీలు ఎవరు అందరిగా బిజీ బిజీ అయిపోతున్నరు గదండి
అవునా నేను నేన్గుడా చిన్నప్పుడు మా మమ్మీతో ఎల్లేదాన్ని మహిళ సంఘం మీటింగ్ దగ్ ద్దరికి
అవునా అండి
ఆ అదె ఒక్ ఉమ్ హు నెన్ గూడా ఏదో తున్నదొక మెమొరబుల్ అసలు అట్లా వెళ్ళి వా అసలు వాళ్ళ ఏదో ప్రార్థన పాడుతుంట్ అంటే చిన్న పిల్లలు పాడినట్టు హాజరేసుకుంటుంటే చిన్న పిల్లలు
అవునండి పైనేమో చర్చలు అయితయి కొన్ని టాపిక్ల మీద చర్చిస్తరు మాట్లాడుకుంటరు రిజిష్టర్లు అందులో ప్రజ్ఞనో ఏదో ఉన్ అంటరు గదా ప్ర
అవును ఆ థార్డ్ టల్ పాడుతరు ఒక పాట ఉంటది వాళ్ళకి అది పాడుతరు
అవునా అండి పాట పాడి ఆ ప్రతిజ్ఞ జేసి మళ్ళ అంతా రౌండ్ గా గూర్చొని అందరోచ్చే అందరు ఒచ్చే వరకు వెయిట్ జేసి అందరు వచ్చినంక ఇగా లోన్ లో జరిగే విషయాలు
ఆ ఎవరెవరు ఎత్తుకున్నారు డబ్బులు అవి అందరు అడుతున్నారా లేదా మిత్తి ఎంత అవుతుంది అని ఇంగల్ కౌంట్ చేస్
అదే అండి కట్టకపోతే ఏమవుతదండి అట్లా ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో మరిీ
ఆ ఉన్నారండి కట్టకపోతే ఇంకా అందరు తిడతారు గ్రూప్ లో ఎందుకంటే ఆ అది గవర్నమెంట్వి కదా గ్రూప్ మొత్తంని కట్ చేయ
అవునండి మెయిన్ ఎక్కువగా ప్రాబ్లం లీడర్స్కే లీడర్సే అన్నీ చూసుకోవాలి మళ్ళీ
మ్ లీడర్స్ కి ప్రాబ్లమ్ అంటే ఇంకా అందరు తిడతారు గ్రూప్ లో అట్లా షేమ్ ఫీల్ అవ ఇవ్వడం అట్లా అవుతంది అనేసి ఎట్లనైనా కడతారండి ఇంకా కట్టకుండా ఎవరు ఉండరు
ట్లా ఒకవేళ లేట్ అయితే ఎన్ని డేస్ ఛాన్స్ ఇస్తారండి కట్టనికి
లేట్ అవుతే ఇంగా ఇప్పుడు ఈ మంత్ లో మేము నైన్ కి కట్ కట్టాలి నైన్ వరకు కట్టాలి డబ్బులు ఆ ఇంకా లేట్ అంటే ఫస్ట్ తారీఖ నుండి తొ తొమ్మిది రోజుల వరకు చూస్తారు కదా
అవునండి
అంతే ఇంకా తొమ్మిదో తారీఖు వరకే లాస్ట్ ఇంగా తర్వాత కూడా ఇస్తాదిదంటే ఇంక ఊరుకోరు ఇం కా అంతే మిత్తి కూడా ఇస్తారు
అంటే వడ్ీ ఎక్స్ట్రా ఫైనా అండి
మ్ ఫైన్ వేస్తారు ఇంకా డబ్బులకి ఆ మిత్తి అంటరు
మ్
ఓకే అండి మరి
ఓకే అండి థ్యాంక్ యూ అండి